బాగున్నారా మేడం
ఉన్నానండి మీరు బాగున్నారా
ఆ
ఏం చేస్తున్నరండి డిన్నర్ అయిందా అండి
ఆ అయిపోఇందండి ఇ మీరు ఎంత చెస్తున్నారు
ఏం లేదండి మేము కూడా తిన్నాము పడుకున్నారు పిల్లలు మేము కూడా ఇంకా ఫోన్ చేూస్తున్నామండి
అవునా టీవీ చూస్తున్నాం పెద్దవాళ్ళు ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళు సీనియస్ చూస్తూన్నారు అలానేే నేను కూడా కంటిన్యూ ఇంకా
అవునా అండి వంట ఏం చేశారండి మరి రోజు
అంటా మండి ఎగ్ కర్రీ ఎంద్
కొంచెం బయటికొచ్చి మాట్లాడండి కొంచెం క్లారిటీ రాట్లే
ఇక్కడ
అవు
బయటనే మాట్లాడుతున్నా
ఓకే
మీకు ఎమన్న డిస్టబెన్స్ అయితుందా
డిస్టర్బెన్స్ ఏం లేదండి కొంచెం వాయిసే మంచిగా వినిపిస్తాలేదు
నయితే సైలెంట్ ఉన్న దగ్గర కూర్చున్నాను ఏం స్పేష అయితే ఏం సౌండ్ అయితే రావట్లేదు డిస్టబెన్స్ లేదు
ఓకే అండి ఇప్పుడు మంచి వస్తుంది ఆ మా ఫ్రెండు వాళ్ళ మరిదిది రేపు ఎంగేజ్మెంట్ అంటా అండి తెలుసా మీకు
ఆ అవునవును తెలిసిందండి ఎట్ల చేస్తరు మరి ఎట్లా ఏ తొందర అసలు ఎలా చేస్తారో ఏమో ఏమంటారు విన్నడమే కాని వెళ్తము తింటాం వస్తాం అసలు ఏం చేస్తారు అని అయితే చూడం ఎక్కువ
అవునా అండి ఏముందండి ఫస్ట్ కూర్చో పెడుతరు తర్వాత ఆ పూల పండ్లు అంటారండి దీన్ని ఎంగేజ్మెంట్ ని ఆ పువ్వులు పండ్లు ఆ చీర పెళ్లికూతురికి అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారండి ఒళ్ళో పెడతారు
ఓ పెళ్లి కి ముందు ఇట్ల చె స్థారాన్నట్టు
పూలు పండ్లు గాజులు చీర అట్లా పెడతారండి పెట్టాక ఆ అబ్బాయి కూడా వాళ్ళ అత్తయ్య గారు పెడతరు వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటరు కదా ఆ తర్వాత ఇద్దరు బట్టలు మార్ ఇచ్చుకొని వస్తరు వచ్చినంక దండలు వేసుకొని రింగులు మార్చుకుంటరు ఎవరన్న కేక్ తెస్తే కట్ చేస్త సరే అండి అంతే
కేక్ అనేది అసలు ఇప్పుడు ఇప్పుడు తయారైందేమో అంత ముందు ఉండకపోయేది కదండి అప్పట్లో అయితే పైసలు పూలు పండ్లవి చేసి వచ్చేవారనుకుంటా
ఆ అవునండి ఎవరితొనైనా పంపేవారంట అండి అసలు
మ్ ఎవరైన పెద్దవాళ్ళు వెళ్ళి పెట్టిపిచ్చేవారు కావచ్చు
ఉమ్ ఎవరితోనైనా పంపించేవారంట అసలు
హుమ్ అ ఆ
అప్పట్లో అట్లా ఉండేదంట ఇప్పుడైతే ఎంగేజ్మెంట్లని పెద్ద పెద్ద ఫంక్షన్
ఫంక్షన్ హాల్స్ ఎంగేజ్మెంట్ కూడా అంతా ఆర్భటంగా చేస్తురు అంత అవసరం లేకున్నా
అవునండి అయితే మేము ఒక స్వీట్ చే చేసామండి ఈ రోజు చెప్పాల మీకు
అ చెప్పండి స్వీట్ అంటే అసలు నోరు ఊరిపోతుంది స్వీటు అంటేనే అసలు మాకు చాలా ఇష్టం అసలు
అవున అండి మేము ఏంటి వేములో దేవుడి దగ్గరికి వెళ్ళామండి మొన్న అయితే కొంచెం కొబ్బరికాయలు మంచి ఉన్నాయి ఇట్ల మంచి ఉంటాయి కాండి పచ్చి కొబ్బరి ఆ అవి తుర్ మి మంచిగ అను ఆ నెయ్యిలో వయించాలండి మంచిగా
ఊహు
ఆ తర్వాత బెల్లం పాకం బట్టి దాంట్లో ఇది వేయ్యాలండి కొబ్బరి లాలంటారు
బ్రి స్వీట ఓకే కొబ్బరి స్వీటా అండి మీరు చెప్పేది
ఆ కొబ్బరి లాల అంటారు కదండి
ఎప్పుడైతే నేన ట్రై చేయలేదు నేను ఈ సారి ట్రై చేయాలి
ఆ ఈజీగ అయిపోయింద అండి ఏదో ఉంది ప్రయత్నించిదాం చూద్దాం అనేసి చేశాను కొంచెం బానే ఉంది
అటె స్టార్టింగ్ నుంచి ఇక ప్రాసెస్ చెప్పండి నేను కూదా ట్రై చేస్తా
ఓకే అండి
ఒకసారి చెప్పండి. ప్రసేస్ చెప్పండి ఒక సరి నింగుడ్ ట్రై చేద్ద మనీ
ఓకే మన్ మొచం తుర్మాల అండి. కొబ్బరి మొత్తం తుర్మాలి మంచిగా. తురిమినంక. కొంచెం నెయ్యిలో ఏయించాలి. ఎందుకంటే పచ్చి పచ్చిగా వాసన వస్తది కదా అండి. తినబుద్ధి గా. ఆహ్ కొంచెం వేయించిన్నంక. ఇటు ఒక సైడ్ బెల్లం పాకం పట్టాలండి మంచిగా.
ఉహ్ హు పాకం రావాలా మరి మే అది బెల్లం.
అవ్శ్రం లేదండి ఇంగా. అవి ఎక్కువ రోజులు ఏమి ఉండవు కదా, మనం ఎక్కువ రోజు చాలా రోజులక్ ఏం చేసుకోం కదా. రెండు రోజులల్ల అయిపోతాయి. ఆహ్ ఒక్క రోజుల్నే కూడా అయిపోత్
అంటే పాకం రాకున్నా అవసరం లేదా బెల్లంద్. చల్ సేప్ మరిగిస్తే సరిపోతదా.
ఆహ్ అవసరం లేదండి కొంచెం నార్మల్గా. ఆహ్ తెలుస్తదిగా మనకు ఇట్లా నురువు నురువులాగా వచ్చినప్పుడు.
అంటే ఏమైనా క్వాంటిటీ ఇంకా తీసుకోవాలనే మనే ఉంటాద్ దా. లేనంటే మాన్ ఇష్టం.
క్వాంటిటీ నచ్చినంత. అన్ అంటే కాదండి లూజ్ అయిపోతే ముద్దకి రాదు. కదా
ఉహ్ అవున్
క్వాంటిటీ అంటే ఏం చూడలేదండి. నేను నార్మల్గా ఆ అది ఎంతుంది. ముద్ద దాన్ని బట్టే బెల్లం ఏసాను. వాటర్ కొంచ్ ఆ బెల్లం మునిగేలాగే ఏసాను. కొంచెం లైట్ గా వాటర్ అంతే
ఆవు మంచిగా వచ్చిందా మరి ఇట్లా ఉహ్ డిలాగా అయిందాండి మరి.
అహ్ ఆయిందండి. చల్లరాక మంచిగానే అయిందండి.
గట్టిగానే ఉందా.
లేదండి మంచిగా ముద్దలు పిస్కాడానికి వస్తది. మంచిగా
నెయ్యితో జెసిర్ గాద. నెయ్యి ఏసుకొని మల్లి కా ఉహ్ ముంద్ధవిష్కాడా
ఆహ్ నెయ్యేం అవసరం లే అండి. కొంచెం బాగా టైట్ అయితే పల్లి పట్టీలక అయితే టైట్ అయిపోతది. కదా వాటిక్ ఏయాలి గాని వీటికి అవ్శ్రం లేదండి.
గి పచ్చియి కొబ్బరి కావట్టి దా దని ఆ ఉన్నట్టుంది
ఉమ్ ఉమ్ దాంట్లోనే ఆయిల్ ఆయిల్ ఉంటది నూనె ఉంటది ఇటు పాలు ఉంటాయి దాంట్లోనే
ఇవి చేసుకోవచ్చా మరి పల్లీలు దాంట్లో నువ్వు లాంటివి ఏమైన్నా మిక్స్ చేసుకోవచ్చా దాంట్లో
ఆ లేదండి బాగుండది అట్లా అట్ల కొంచెం తినడాని ఉండదు కాకపోతే మనకి ఎక్కడో ఒక్క కాడ చిన్న చిన్న కొబ్బరిముక్కలు తకాలి అని అనుకుంటే అట్లే కట్ చేసి ఏసుకోవచ్చు అండి కొంచెము అక్కడోకటి అక్కడోకటి చిన్న చిన్నగా ఆ అంత
చాలా హెల్త్ ది బన్ మంచిది కాబట్టి ఇది ఒక మంచి రెసిపీ అనుకోవచ్చు చేయొచ్చు అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వెళ్గినప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు కోట్టినయి అన్ని వేస్ట్ అయిపోతుంటే ఇద ట్రై చేసి పెట్టారేమో పిల్లలకు గుడా హెల్త్ గుడా బా బవుంటదేమో
ఉ కానీ మా వాళ్ళు ఈ మధ్య కొబ్బరి కుడుకులకు చక్కరాని వస్తే వాళ్ళకి ఇస్తున్నారండి
అవును ఇక్కడ కూడా అంతే మా ఇంట్లో కూడా అంతే అవి ఇద్దాంమని వాటిని బయట పెట్టి పెట్టి ఎవరైనా రాగానే చక్కర వస్తుంది కద అనేసి ఇస్తున్నారు అది వచ్చేదేమో కొంచెం ఈ కొబ్బరితోనే ఉ ఎన్నో ము ప్రయోజనాలు ఉన్నాయి కానీ అదే లేక బయ ట్టేకి ఇచ్చేస్తున్నాము ఒక టెన్ రూపీస్ పిఫ్టీ రూపీస్ చూసుకొని దానికి ఇచ్చేస్తున్నాం ఇదేమో వేస్ట్ అయిపోతుంది అదే కొబ్బరిది మనం స్వీట్ లాగాలే ఎలా అయిన పచ్చి దిన్న కూడా పిల్లలకి చాలా హెల్త్ మంచిదని చాలా సార్లు విన్నా నేను కూడా
అవునండి అసలు ఎటు కాకుండా చేస్తున్నారు ఆ అది ఎందుకండి అట్లా ఎండబట్టి ఇయడం వల్ల మనకి ఎంత ఇస్తున్నాడు పది రూపాల చక్కర ఇస్తున్నాడు అంతే అర కిల గుడ ఇవ్వట్లేడు
తేనే తో అసలు ఎంతో వచ్చినట్టు దాన్ని లెమో అసలు వచ్చేది ఉండదు ఏమిండదు మనం అన్ని వేసి వేస్ట్ చేస్త కున్నం అసలు ఎప్పుడైనా ఇట్లా చేసుకొని పెట్టుకోవడం పిల్లలకైనా మనమైనా ఎంతో ఎంతో మంచి ఉంటదమ్మా హెల్త్ బావుంటది కావట్ సో దీన్ని ఇ సో నేన్ ట్రై చేయ్యాలి అప్పుడప్పుడు నేను కూడ చేయాలనుకుంటాన్న కానీ అసల్ ఎప్ ఇప్పుడు చేయను
టైమ్ ఉండదు కావచ్చండి మీకు కొబ్బరి మంచిదే బెల్లం మంచిదె అఐ డణ ఇంకా మీరు మంచిగా పిల్లలకి ఒక రోజు సండే రోజు చూసి గవ్వలు అట్లా చేయొచ్చండి కొన్ని కొన్ని చేస్తే చాలండి ఒక టూ డేస్ తింటే చాలు
అవును స్నాక్స్ స్నాక్స్ అంటారు పిల్లలకి ఈ చిప్స్ అవి ఇవి కొనుకొచ్చి పెట్ టె వాళ్ళు ఇట్లాంటివి ఒక రోజు చేసి పెట్టుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టిస్తే అయిపోతది.
అవునండి నేను మా పాపకు చేయాలనుకుంటే, మా బాబ్ ఏడుస్తాడు అనేసి చెయట్లేదండి. వాడు కూడ స్కూల్కెళ్తే ఇద్దర్ స్కూల్ కెళ్ళి వచ్చేసరికి రడీగా చేసి పెడుదును.
చేయాలి సండే అట్లా టైమ్ లో ఖాళీగున్నప్పుడు చేసి పెట్టాలి. పెడితె పిల్లలకి ఎప్పుడు స్నాక్స్ స్నాక్స్ అంటారు కొనీమని షాప్ లో దెమ్మనేసి అంటా ఉంటారు కానీ ఇట్లా తీసుకొచ్చి పెడితే బెటర్ ఏమో మేడం అ
అవునన్
ఇట్ల మనం ఇంట్లో చేసిబెడితే ఇంట్లోవారి ఫేమస్ తిరిగొత్తాయేమో మనం వంటకాలు అవి పెడితె పిల్లలకి గుడా బాగుంటది వాళ్ళకి స్నాక్ లా ఉంటది. హెల్ద్ గూడ ఖరాబ్ కాకుండా బాన్ తయి కావచ్చు
అవునండి ఒక అరకిల పిండి గోధుమపిండి మైదాపిండి అరకిలో వేస్తే చాలండి అసలు చాలా అయితయి గవ్వలు. ఆ ఇంకా ఇంకా కేజీ ఏస్ స్తే మాత్రం ఇంక ఫుల్ అయితాయండి ఒక చిన్న డబ్బా నిండిపోతది.
అవును కొంచెం ఓపికున్నాలె గాని అంటే
ఆ అవునండి ఎందుకంటే అవి చిన్న చిన్న ఉండల్లాగ చేసి చేస్తాం కదా అస్సల్ అయిపోదండి
పిల్లల్కూడ ఇంక సెట్ అయిపోద్ది వాళ్ళ చిన్న పిల్లలకి అవి కరెక్ట్ సెట్
ఆ అవునండి కొంచెం మె మంచి చ్చిగా వాళ్ళకి దంగేలాగా ఉండాలి మంచిగా ఉంటాయి
అలాగ గురి నా
అవునండి వాళ్ళకి నచ్చుతుంది ఆ స్నాక్ లో స్నాక్ నక్ లో ఒక ఆరు ఏడ వేసి నెక్స్ట్ ఇంకేదన్నా పెడితే చాలా అండి ఇంకా వాళ్ళకి మంచిగా ఉ కొందరు పెద్దగా కూడా చేస్తారండి గవలు చాలా పెద్దగా చేస్తారు
డేసి ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా చేసుకోవచ్చు అలా చేసుకుంటే
అవునండి ఇప్పుడు గవ్వలు చక్కెరపాకంలో ఏసి తీయచ్చు మనకి ఇంట్లో బెల్లం ఉందం అనుకొండి బెల్లం పాకంలో కూడా వేసి తి తీయొచ్చండి ఎందుకంటే
గవ్వలు గవ్వలుంటే పిండితో చేస్ నక బెల్లం లేసిది అయిపోతుదా మేడం
బెల్లం పాకం పట్టాలి పిండితో చేసే నూనెలా కాల్చి ఒక పక్కకు పెట్టుకుంటాం కదా ఆ బెల్లం పాకము చ చాలా వరకు చక్కెర పాకంలో వేస్తారు, కానీ బెల్లం పాకంలో కూడా బాగుంటది పిల్లలు తినొచ్చు
ఎలమ బెటది అందకుంట చక్కెర అంటే దగ్గు అవి వస్తా ఉంటాయి కాఫ్ లాగా ఈ వెల్లమ అయితే బెటర్
ఉంటది కదా మన తీర్థంలో అవి ఇవి చాలా
ఈ సర యితే నింగ్ ఇదతే ఆగితే
ఆ బెల్లంలో వేసి తీయొచ్చండి గవ్వలు మంచిగా అంత ఏమి ఉండదు, పాకం కూడా అంత అవసరం ఏమి లేదు దీనికి కూడా కాకపోతే వాటర్ భాగం పోయొద్దు ఈ బెల్లం దాంట్లో బాగా వాటర్ పోస్తే లూజ్ అయిపోతుది మొత్తం ఇంకా మనకి ఇంక ఏంటంటే బెల్లం కరిగినక ఇంకెక్కువ లిక్విడ్ వస్తుంది కదా అండి
అవు మేడ అవు మేడసార్ కంపల్స స ఇదే పక్క ట్రాై చేస్త మేడం చాలా మంది రేసి చెప్పి థ్యాంక్ యూ మేడమ్
ఓకే అండి